హలో హలో
ఆ
హలో అక్క హలో
హలో హలో
అక్కా వినబడతందా
ఆ సతులు
విన్ వినపడట్లేదా అక్క
తినలే ఆ ఇప్పుడు వినబడుతుంది
ఆహా ఏం చేస్తారు
మ్ వామికకు స్నానం చేపిస్తాను
స్నానం చేపిసాను ఏం లేదక్క
ఏ కర్రీ
వగాయా
పోయిండా తముడు
ఆ పనులైపోయినా అక్క
అయిపోయినాయి అయిపోయింది ఇక్కడ ఒక ఆమె ఇక్కడ శ్రీమంతం ఉండే రెడీ అయితానం పోదాం అన్ని
ఆహాహా
ఆ అమ్మ
శ్రీమంతానికి వెళ్తారా వెళ్తామన్నట్టు వినపడ్డది నాకు
అవున అవును రెండు ఉన్నాయి కాలేజ్ పోయేది ఉన్నది ఇటు పోయేది ఉన్నది
కాలేజీ దగ్గరకి ఎందుకు
మా ఫ్రెండ్ బిఎడ్ చేస్తాంది ఆమె ఇప్పుడు అప్లై చేస్తుందింట అడ్మిషన్ కోసం పోదాం బిషంస్ అైతనే లేవ్వ అని అడుగుదామ అని పోదామన్నది బమ్ వస్తుందట అది చూసుకొని ఇటు పోతది నిన్నే సద్దాంఅంటి ఇల్లు అవున్నాపే కూరేమందులేక ఇంటికాంచల్లే అది గోంగూర పచ్చడి చేసుకుొని వచ్చిన
ఆహా
ఆ ఎండుమిర్చి ఏంపి మ్ ఇగ అదే ఉన్నది అదే తిందాం అన్ని ఏ పెట్టు నాన్న అడా పెట్టు అంట వెెట్టన్నాణ ఆ ఆగమాగం చేతంది ఊకే నేను రుద్కుంటా నేను రద్ రుద్దుకుంటానని
ఈ వామిక స్కూల్ ఎప్పటి నుండి అక్క స్టార్ట్
ఆ మాకు ఫిఫ్టీన్త్ నుండి అంట కాకపోతే నిన్న పోయి మాట్లాడ వచ్చినట అన్నయ్య
అవునా
అంత ముందుకు వ ఇరవై వేలే అని మాట్లాడుకుందాం పోయినియారు కానీ ఇరవై రెండు వే లు గట్టిలు మీరు అని చూపెడతాన్రు వాళ్ళు
అవునా
ఆ ఇప్పుడు దానికి ఇంకో పదిహేను వందలు కలిసి కట్టాలి అని చెప్పిను
ఇరవై మూడు వేల ఐదు వందలేయ్యా
ఆ మా ఎ ప వెనక చల్ వాళ్ళకు పదిహేను వన్ వందలే అట ఇంక పదిహేనువందలు ఎక్సట్రా ఐతాన్నా ప్ప
అవునా
పంపియ్ ఆ స్కూల్ కానీ చెప్పచిన్ హ మీ ఇష్టమని ప్రిన్సిపల్ సార్ ఏంటండు ఎట్లయితేదో పా
అవునా
మరి ఎందుకు సార్ అది తాను ఏమంటలేడంట పోనీ స్కూల్ల్లో ఎట్లుంటాది రిక్వెస్ట్గా కొంచెం ఫోర్స్ చేసిన చేత్తరు ఆ వీనికి వత్తరా అని లేకుంటే లేదన్నటు మాట్లాడతాను
ఆహా
అ చూడు చూడ అని నాకు ఇక్కడ కొత్త ఫాకల్టీ పెట్టుకుంటారట వాడు జీవితం పెంచామంటే కొత్త ఫాకల్టీ పెట్టుకుంటాం పాతోళ్ళద్దా అని వాడన్నాం
ఆ
ఆ ఇప్పుడు ఏం చేయాలో అర్ధమైతలేదిగా
అయ కొత్త ఫ్యాకల్టీ ఏంటంటే పాతళులు అందర్నీ తీసిస్తారా
పాతోలా గ్రూపు మొత్తం తీసేసిండు ఎవలస్తారో ఎవరు పోతారో తెలియదు కదా ఆ వచ్చినప్పుడే గ్రూప్ జ అని ఆ ఇంచార్జి ఏం చెప్పకుండా అది తీసింది రెండు నెల జీతం ఇయ్యాలే తీయకుండా తీసింది ఆ మండే రోజు పోయి మా మాట్లాదమని అనుకుంటానుఇగ
ఆ
ఆ కాదు ఏమి ఇన్ఫర్మేషన్ ఇయ్యాందే ఎట్లా తీసేస్తారు చెప్పు
ఔను శాలరీ ఇచ్చేది ఉన్నది కదా సరే మొత్తం ఎవరి డబ్బులు వాళ్ళకి చేది ఉన్నది కదా అంటే అది వేరు
అది వేరు
అల్లు ఇచ్చేది ఉండగానే మొత్తం తీసేసి ఏమేం కొత్తలుడు పెట్టుకుందీ అవేం మాట్లాడుకో అవును
ఏమి ఇయకుండా ఎట్లా తీసేస్తారు చెప్పలే కాకపోతే గ్రూప్ గ్రూప్ నుండి డిలీట్ చేసింది వేరే టైమంకి ఫోన్ చేస్తే ఇట్లా అంటందట
ఆహాహా
ఎవరు పోతారో వచ్చినప్పుడే గ్రూప్ చెస్తా అంటే ఆ వచ్చేటోలు రాన్నోళ జుసి నువ్వు తీసేయాలే
అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏం లేదా ఉన్న సాలరీకి వత్తరాని పూ తోని అన్నట్టు మాట్లాడతారన్నటా ఆహహ అంటే ఇప్పుడు ఆ ఇచ్చేశాలారికి వాళ్ళు ఓకే అనుకుంటా వత్తరు లేదా టే లేదు అని అన్నట్టు
అన్నట్టు ఆ స్కూల్ కి ఎవ్వరు రా డు ఎవళ దొరకరు ఆ వచ్చిన నాలుగు రోజులు ఉండరు. మ్ ఆ పోరగాల లోల్లి ఏ ఆ దానికి ఏదో ఏదో చంపట్కు ఇక్కడనేని మేం పోతానా ప్పా
ఆ
గందుకే ఇగ అక్కడ ఒక స్కూల్ ఉంది రెజూమ్ వేసి అట్లనే కాలేజీ పోయి చూసి ఏ ఆమెకు అడిగి
ఆ
ఆ వద్దామని
వెల్తాన్న
ఆ
ఏ కాలేజ్ అక్క?
ఏ ఇక్కడ ఇస్లామియా కాలేజ్ ఇక్కడే పక్కనే ఎలబీనగరల్ల దానాన్న ఇత్ర
ఆహా ఎల్బి నగర్ లోన్నా
తిరుపెండ తమ్ముడు మరి
ఇంకా రాలేదక్క వత్తాడు కావచ్చు ఒకటైతుది
అవునా ఉహు చేయ అదే టాస్క్ లచ్చినయ్య మరి
అది మాట్లాడొద్దు హ
అబో బో బో
అహ్
ఏం కావాలి చెప్పు ఫోన్ చేసి నచ్చినమా మరి
నైట్ మాట్లాడిన ఏ పొద్దున మాట్లాలే పొద్దున ఏడ పొద్దున్న బిజీ బిజీగానే ఉంటరు వాళ్లు ఊకే ఈ ఫోన్లు మాట్లాడతారు ఆ ఫోన్లు మాట్లాడతారు. ఎ
ఆ అవును ఆన్లైన్ క్లాసెస్ వింటాడు కదా
ఇగ సాయంత్రం కొంచెం
ఫ్రీ అయితది
మ్మ్ సాయంత్రం వచ్చనంక ఫోన్ చెప్ అ
మేమామిక పాపం వచ్చెటప్పుడు వేసింది అమ్మా అ రెండు రోలైనాక పోదాం ఆమ్మ రెండు రోలైనాక పోదాం బాగా ఎడుస్తా
పాపం ఆ ఇంకా ఎడవు రెండు రోజులు నిమ్మలంగర ఏనే లేరు ఆ ఆడి పోయిరు ఇటు అచ్చిరు ఒకరు ఆడికి అచ్చిరు
అన్నా ఓ వందల ఫీల్ అయితాను ఉండకపోయినా మరి ఎందుకు వచ్చినా ఈ మాట అంటే
అవునా ఒకరి ఒకరిన్ రోజులు అన్నయ్యనే రమ్మని ఉంటే య రెండు రోజులు కూడా అన్నయ్య ఉండి మళ్ళా మీరు పోండి
ఆయన వత్తడా అబ్బో ఆయన రాడులే ఇప్పుడు ఇల్లా అది అవి బడలు గి క్లేషీల్ అంట ఇ పోదాము టెన్ డేస్ లా అని చెప్తాను
మరి స్కూల్ స్టార్ట్ కాక ముందుకే పొండి ఇగ మీకే ఇబ్బంది అయితది కదా అక్క
ఏం ఉన్నదో కొన్ని రోజులు లీవ్లు పెట్టుకుంటే అయిత
ఆ అవన్నీ మూసుకొని మళ్ళా అన్ని జర్దుకొని
ఉ సదరుడు ఊ పట్క బోడోరుడు ఒరోజు అయితై సదురుడు పరువ అయితే ఉమ్
టెన్ డేస్ అన్నానంటే ఇగ నీకు స్కూలే స్టార్ట్ అయి
అవును ఆగు ఆగు ఒక్క నిమిషం
అ
స్టార్ట్ అయితది కానీ ఏమో వాడు ఏమంటడో
మరి వేరే స్కూల్ ఉంటే చూసుకో
అదే ఇగ సుస్ వేరే స్కూల్ జూద్దాం అనే చూతాన
సేమ్ శాలరీ ఇచ్చినా పర్లేదుదంత
ఉ ఏ వేరే స్కూలల్లో మంచిగనే ఇస్ వస్తరు కాకపోతే నేను ఈ సంబర్ లో నేను చూసుకుంటా అయిపో అన్నయ్య మాట్లాడిండకో స్కూల్లా రమ్మన్నాడట అని రే అటన్న పోత లేకుంటే ఇగ యివా వన్ ఇయర్ అన్నా ఇంటికాడ ఉంటే ఎం ఉన్నది ఇగ మరి ఏంజేస్తం ఆగ్రా ఏ వాడు పిలుత్తడు మగా సారె పిల్వడుగువ ఇద అంతా సార్ది కాదు ప్లాను ఇంకోతే ఆడిత్తది
ఆహాహా
ఆ దాని మాటలు పట్టుకొని ఇది అదైతాంది ఇది చూద్దాం ఏడదాకా పోతదో
ఇంగ అంతే ఇంగ ఏమున్నది వాళ్ళు ఒకవేళ వెళ్తేనే వేరే స్కూల్ ఉంటనేమో ఎళ్ళ లేకపోతే అన్నీ
ఇంట్లో ఉంటావు వా వాడి మధ్య నాలుగు వేల జీతానికి ఇంత పొద్దున్నే లేచి కష్టపడిపోయే కంటే అదేదో గజ్జలల్లుకుంట ఉంటే అయిపోతే
ఇగ గంతే గద ఇంకేంది
లేదు బ తిన్నావ మరి అన్నం పట్టు చేయ్ పెట్టు
పొద్దున్నే తిన్నక్క పోపన్నం జేసిన పొద్దున
ఆహ మీ ఇద్దరు అక్కజెల్లెల బాగా అలవాటయి పోపన్నం
ఇగో నైట్ పప్పుచార్ ఉండే కదా అదే తిన్నవని ఇగ కొంచం అన్నం ఉండి పోయిందిగ
అ
ఇగ అదే విష్ను
ఆ ఆకలైతాంది తిన్నామంటే ఆమె పిలిచింది మరి ఎప్పుడైతయో తెల్వది
మరి ఎంత దినకపోఇరు
మళ్ళా తింటా దినను కాదు ఇవాళ గురువారం గదా హడలేదా ఆ పాపని ఆ ఆహ్ ఇంకోటి వినలేను ఇక.
ఇగ ఒక్క మధ్యాహ్నం తింటే అంతే ఇగ.
ఆహ్ మధ్యాహ్నం తింటే రాత్రికి అన్నం తినను.
ఆహ్.
ఇగోరా.
సరే అక్క.
ఓకే అయిపోయిందా.
ఆహ్ అయిపోయింది.
సరే సరే.
ఆహ్ బాయ్.